హలో నమస్తే అండి
నమస్తే ఎం నేను బానే ఉన్న మీరు ఎలా ఉన్నారు
బావున్నా అండి ఏం ఏం లేదండి టీవీలో సాంగ్స్ ఇంటున్నా
ఆహా ఎక్కడున్నారు ఇప్పుడు
నేను మా ఇంట్లోనే ఉన్నా బయట వర్షం పడుతుంది అయితే పైన అట్ల వాకింగ్ జేద్దాం అని పోతే వర్షం స్టార్ట్ అయింది
అవునా మా దగ్గర ఇంక పడట్లేదు.
అవునా
హా
అటు సైడైతే ఫుల్ వర్షం ఉందండి
అవునా
టివిలో సుమంత్ ప్రభాస్ ది సాంగ్స్ వస్తున్నాయి అయితె అవే చూస్తున్నా అండి
ఆహా చాలా బావుంటాయి గదా వాడి సాంగ్స్
అవునండి కొత్తగా మూవీ తీసిండు కదా గోదారిగట్టు పైన అని అందులో వాని ఎక్స్ప్రెషన్స్ గానీ, వాని మ్యూజిక్ గాని ఆ మూవీలో చాలా బాగున్నాయి.
అవును క్యూట్ ఉన్నాడు
అవునండి హీరోయిన్ కంటే హీరోనే ఎక్కువ క్యూట్ ఉన్నాడండి
అవును చూస్తు ఉండి పోవాలనిపిస్తుంది వాడిన
అవునండి వాని స్మైల్ అయితే ఎంత బాగుందో
అవున
నిజంగానే మేం ఫేమస్ లో అంత క్యూట్ గా అనిపించలేదు కనీ ఈ మూవీ లో చాలా క్యూట్ గా అనిపించింది వాని ప్రతి చిన్న మూమెంట్ కూడా అరె వావ్ అన్నట్టుంది
అవును మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ మూవీ
అవునండి నేను ఏం మూవీ అసలు రిపీటెడ్ లో రీవాచ్ చేయ్యను కానీ వాన్ మూవీ అది త్రీ టైమ్స్ వాస్ వాచ్ చేసినండి
హా నేను కూడా టూ టైమ్స్ చూసిన కంటిన్యూస్ గా
అవును బాగుంది వాడు మల్ల వాని హైటు కానీ పాస్ట్ లో నుంచి కంపేర్ చేస్తే వాని స్కిన్ కలర్ చేంజ్ అయింది అబ్జర్వ్ చేసింర
అవునా అంత అబ్జర్వ్ చేయలేదు
అందులో ఆ మూవీలో మేబి అట్లా మేకప్ చేసింరేమో తెలీదు కాని నేను అబ్జర్వ్ చేసినా అందులో కొంచెం బ్లాక్గ ఉన్నడు ఈ మూవీలో కొంచెం ఫేర్గా ఉన్నాడు మంచిగా నీట్ గా మళ్ళ హెయిర్ స్టైల్ కూడా చేంజ్ ఉంది చేంజ్ అయింది
అవును
మళ్ళీ పర్సనాలిటీ కూడా
ఆ పర్సనాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది
అవునండి అసలు అంటే జిమ్ బాడీ లాగ కాకుండా మరి ఆ ఏం బాడీ లేకుండా కాకుండా ఇంతుండాలో అంత
అవును అట్లా ఉంటేనే మంచిగానిపిస్తది
అవును అందరు జిమ్బాడీ జిమ్బాడీ అంటరు గాని అసలంత జింబాడీస్ ఏం అంత మంచిగుండవ్ ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి ఎక్కువ ఎక్కువ మజిల్స్ బైసెప్స్ ఉన్నా గూడా
హ జస్ట్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటే మంచిగానిపిస్తాది
అవును వ వాంది అయితే నాక్ అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఆ మూవిలో క్యారెక్టర్ అంత పాజిటివ్ మైండ్స్
హా గ్రీన్ ఫ్లక్ గ్రీన్ ఫోరెస్ట్ అసల
అవును ఆవాడు ఆ హీరోయిన్ తోటి గాకుండా మిగతా అందరి తోటి గూడా గ్రీన్ ఫారెస్ట్ లాగా ఉండడా మాదే ఎక్కువ నచ్చింది నాకు
హ ఆ
అంటే ఫ్రెండ్స్ ని గానీ లేకపోతే పక్కింటోళ్ళని గాని అందరినీ ఆ పాజిటివ్ గా థింక్ చేయడం వాళ్ళ మమ్మీ డాడీని గూడా పాజిటివ్ గా తీసుకోవడం
హా ఆ
అది చాలా బాగుంటయి
అవును అందులో వల్ల సిస్టర్ క్యారెక్టర్ చేసినా ఆమె ఫేస్ గూడా చాలా బాగుంది
అవును వాని మరదలు క్యారెక్టర్ ఆమే గూడా క్యూట్ గానే ఉంది
అవును
హీరోయిన్ కంటే అందరు బానే అనిపించిరు
హా నాగూడ అసలు
హీరోయిన్ మరి దాని క్యారెక్టర్ వల్లన ఏమో బయట కొంచెం ఓకే బానే ఉంది బయట జుస్తే మూవీ కంటే
ఆహ నాకైతే సేమ్ అ లాగా సేమ్ లాగానే అనిపించింది
ఆ సింపుల్ గా అట్లనే ఉంది గాని అంటే మాట్లాడే విధానం గాని
హ ఆ
మరి ఆమెకనిపించినంత లాగ లేదు బోరింగా
అవును
బయట మాట్లాడటం ఓకే ఆమె పని ఏమో చూసుకుంటూ నవ్విస్తూ ఇట్లా కొంచెం అంటే మంచినే మాట్లాడ
అవునవును
నేను ఒక షార్ట్ చూసిన అందులో హీరోన్ ఇమిటేట్ చేస్తార్ చూడండి అది చూసినా మీరు
ఆ మూవీ లోనా లే
బయటా బయటా
మ్ లేద్
బ్లూ కలర్ హాఫ్ శారీ ఎసుకొని
ఆ చూసిన్నా చూసిన్నా
ఆ హీరోయిన్ నిమిటేట్ చేస్తది
ఆ చూసిన్నా
ఆ మరి అంత బోరింగ్ ఏం లేకుండే ఓకే ఈమ గూడా మాట్లాడుతదా అన్నట్టు అనిపించింది
అ
అజుసినామ్ ఇంకా మీకేమన్నాం మూవీస్ నచ్చినాయ ఈ మధ్యగ
లేదు రీసెంట్ గా అయితే ఇది ఒక్కటే బాగుంది
అవున
పెద్ద మూవీ ఎంత బాగుంటందో అని అనుకున్నా గాని ఆవరేజ్ ఉంది అది అసలు
చూసిన్రా అది కాపీ అంట
అవునా
అవును అంటే కార్తీక్ కార్యంది హిందీలో ఒకటి ఉంది చూడండి అదే మూవీ సేమ్ స్టోరీ రీమేక్ చేసిండంట కొంచెం చేంజెస్ చేసి అవునా
కానీ స్టోరీ అయితే మొత్తం బోరింగ్ ఉంది అసలు
అదే అందరి ఏ ముందే ఆ సూప్పర్ ఉంది సూప్పర్ ఉంది అంటున్నారు ఆ మూవీ ఏ మూవీ చూడలేదే నేను దీనికోసం వెట్ చేస్తున్నా సమంతది మా ఇంటి బంగారం
ఆ నేను కూడా
అది ఎట్లుంటదో అవు అది నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా రిలీజ్ అయింది రిలీజ్ అయింది అనుకుంటా అంటే లేదు మొ ఇంకా ట్రైలర్రా లాంచ్ ఐంది
ట్రెలర్ ఓచ్చేసింధి నిన్న
ఆ రిలీజ్ ఎప్పుడుంది
రిలీజ్ ఏమో అంతలో ఇవ్వలేదు అనుకో నేను చూడలేదు రిలీజ్ ఎప్పుడని అయి ఉండొచ్చు
ఇ ఇంకా మీరు ఏమన్నా ఎంసటెక్ ఐమ్ సారీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి ప్రీపేర్ అవుతున్నారా
ఇవాల్నే కొంచెం చూసినా ఒక టెన్ మినిట్స్ అట్లా అంతే అసలు ఇంట్రెస్టే రావట్లే చదవడానికి
గుడివాడ అప్పటినుంచి నేను చదివిన
ఇప్పుడు కొన్ని పోస్ట్లు పడ్డాయి చూసిన్నా అద ఎఫ్ బి ఓ ఇంకా ఎస్ రెండు బడ్డయి
అవునంట
నేను అప్లై చేద్దాం అనుకుంటున్నా సాలరీస్ అయితే రెండిట్లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి
ఉన్నాయిగానీ అవి మనకి ఇప్పుడు రావు అనుకుంటున్నా
లేదు ఒకటి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఉంది ఒకటి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉంది
దానికి ఏమన్నా పేమెంట్ ఉందా పే
అప్లై చేసేటప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంది అంతే
ఆవునా లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది
ఒకదానికి సిక్స్టీన్త్ జూన్ ఇంకొక దానికి ట్వంటీ సెకండ్ లే పోతే జులై స్టార్టింగ్ లోన ఉంది
ఇంతే ఉందా హండ్రెడ్ టూ హండ్రెడ్
అంతే అంతే
ఎగ్జామ్ రాయాల
హా ఎగ్జామ్ ఉంది
అవి ఎప్పుడుంటాయి ఎగ్జామ్స్
అదీ ఏమో నేను మా ఫ్రెండ్స్ కి ఒక గ్రూప్ లో షేర్ చేస్తా అది నీక్ షేర్ చేస్తాలే
ఒకే అండి ఎందుకంటే నేను ఎం అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఓన్లే ఎంట్రన్స్ ఎగ్జామ్ మీదనే ఫో కస్ చేద్దాం అనుకుంటున్న ఎందుకంటే అదే ఫుల్ మెయిన్ అండి ఇప్పుడు కెరియర్ కోసం
అవును అంటే ప్రిపరేషన్ దానికే అవుతాం కానీ ఈ వీటికి అ అప్లై చేసుకుందాం ఒకసారి అసలు ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి జస్ట్ అట్లా చూసుకుందాం అటెంప్ట్ అయితే చేద్దాం వస్తే లక్కు లేకపోతే ఇగ వదిలేద్దాం
ఆ ఆ ఎగ్జామ్ ఒక వేలా అంటే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జూలై లో ఉంటది అనుకోండి జులై లెవెంత్ కేనంట అట్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫార్టీన్ ఆ టైమ్ లో ఉంటే జూలై టెన్ కి మనం జూలై టెన్ కి మా ఫ్రెండ్ ది ఒక బర్త్డే ఉంది అండి అందుకే
ఓహో
అది వెళ్లడం గుదురుతాదో లేదో అయితే ఈ జులై ఫిఫ్టీన్ ఈ ఎగ్జామ్ అయిపోయినానుకున్నా అనుకో ఎంట్రన్స్ ఎగ్జామ్ ది బీటి ఎగ్జామ్స్ ఏం ప్రాబ్లం ఉండదు
అవును
తన అది ఇది అంటే మళ్ళా కొంచెం ఇబ్బంది అయితది అన్నట్టు
కనీ ఇందులో అంటే ఫు అప్లై అయితే చేద్దాం వస్తే లక్ కదా మంచి మంచి సాలరీస్ ఉన్నాయి అసలే
ఓకే చేసి చూద్దాం ఎట్లా ఇ లాస్ట్ డేట్ సిక్స్ టీన్త్ ఇచ్చిండు కాబట్టి జులై లోన అయితే పెట్టడు మాక్సిమం
అవును ఆగస్ట్ వరకు ఉంటుంది అనుకుంటా మే
ఆ ఉంటే మేబి మంచిదే
అండ్ ఇప్పుడు మనం రాస్తున్నాం అనుకో వచ్చినా రాకపోయినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు మనకి ఈజీ అయిపోతది కొంచెం అర్థం అయితది కదా దాని గురించి
ఆవును
నాకైతే సాలరీస్ చూస్తే నేను ఫ్లాట్ అయిపోయాను
ఎంతున్నాయి సాలరీస్
ఎస్ఎస్సి దాంట్లో ఆ తక్కువనే ఉన్నాయి కానీ ఎఫ్బిఓ దాంట్లో యైటిఫ్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంది
పొజిషన్స్ ఏమేమున్నాయ్
ఆది నాకంత గుర్తులేదు ఎక్సైజ్ ఆఫీసర్ అనొకటుంది ఇంకా ఏదో ఇన్స్పెక్షన్ కి సంథింగ్ అదేదో ఉంది ఇంకా త్రీ ఏవో ఉన్నయి ఫైవ్ పోస్ట్లున్నాయ్ మొత్తం దాంట్లో
కానీ అట్లా డైరెక్ట్ ఇంటర్ తోటి ఎట్లిస్తాడు ఏం క్వాలిఫికేషన్ లేకుండా దానికి సంబంధించింది
లేదు బట్ నేను చూస్న మొత్తం చూస్న అందుకే చెప్తున్నా
అంటే అవే సాలరీస్ ఇప్పుడు జూడండి మనం జదివే నార్మల్ జాబ్ స్టడీకే బిటెక్కే స్టార్టింగ్ ఎంత ఉంటది ఫిఫ్టీన్ కే థర్టీ ఫైవ్ కే ఇట్లా ఇట్లుంటది స్టార్టింగ్
అవును కాని ఇవి గవర్నమెంట్ సైడ్ జాబ్స్ కదా సో అందుకే సాలరీస్ ఎక్కువ ఉన్నట్టున్నాయ్
అంతే ఫుల్ హార్డు అంటే అంత ఈజీగానైతే రాదు
ఆఫ్ కోర్స్
మనము ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చదువుతానం ఒక కోర్స్ని దాన్ ఎంత ఉంటాంది స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ టోంటీ థర్టీ ఫైవ్ కానీ అదే గవర్నమెంటోళ్ళకి జస్ట్ ఇంటర్ క్వాలిఫి కేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఒకళ లక్లా జూడండి వాళ్ళది
అవునవును సరే నాకో కాలోస్తుంది నేను తర్వాత చేస్తా
ఓకే అండి థ్యాంక్యూ మీతోనే మాట్లాడి మంచిగనిపించింది
థ్యాంక్యూ థ్యాంక్యూ బాయ్
బాయ్